ఇప్పుడు మనం కాలయంత్రం అనే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం కాలయంత్రం అనేది ఎంత సరదాగా ఉంటుందంటే అంత అద్భుతంగా అంత ఆ ఆకర్షణీయంగా కూడా ఉంటుంది అంటే మనం మాట్లాడుకుంటే టైం మషిన్ అన్నది మనం కొన్ని కొన్ని సమయాలో అనుకుంటుంటాం అంటే ఆ కాలానికి వెళ్ళడం లేంటే అలా ఉండడం భవిష్యత్తుకు వెళ్దాం లేదంటే పాతకాలానికి వెళ్దాం ఇలా కొన్ని కొన్ని సార్ కొన్ని కొన్నిళ సందేహాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇలాంటి ఒక అంశం గురించి మాట్లాడుకుంటే ఎంతో అంటే మన కూడా కొంచెం సరదాగా అనిపించే అంశం ఇది కాబట్టి నా అభిప్రాయం ప్రకారం అయితే కళయంత్రం అన్నది ఒక అద్భుతమైన ఆవిష్ కరణ అని అనిపిస్తూ ఉంటుంది
నిజమే నిజమే మీరు ఏదైతే అన్నారో కాలయంత్రం అన్నది అది చాలా మనం ఆలోచి ఆలోచిస్తూ ఉండగానే అది గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది అదీ ఆమ్మ్ చూసుకుంటే మనకు నిజ కాలంలో అది జరుగుతుందా అం అంటే అది మనం చెప్పలేం గానీ జరిగితే మాత్రం చాలా అప్ ఆ అందరూ కూడా ప్రజలందరూ కూడా బారు కోరుకున్న వాటికి అంటే వారిక్ ఆ ఏదైతే వాళ్లకిష్టమైన క్షణాలుంటాయా లేకపోతే వారి జీవితాన్ని వారు ఎలా గడుపుతారో అని తెలుసుకోవడానికి అయితే వాడుతారు కాకపోతే మనము తెలుసుకోడం కన్నా కూడా మనము ఆ ఉమ్మ్ ఆ ఏదైతే మీరు అంశం జేప్పారో నాకన్ నాకైతే మనం తెలుసుకోడం కన్నా కూడా మనము గతంలో ఏదైనా తప్పులు చేసున్నా సరే మనం ఇలా చేసిండకూడదు అని మనం ఇప్పుడు తెలుసుకుంటు తెలుసుకుంటాం గదా ఆ క్షణాలను మనము ఏవైనా మార్స్ మార్చగలిగితే లేకపోతే ఆ క్షణానికి వెళ్ళలి మనము ఇలా చేయకుండా ఉంటే ఎలాగో అది కాలయంత్రం రావడము మనం వెళ్ళడము అది జరగడం అన్నది అది చాలా అది జరగడానికి చాలా తక్కువ ఇదే ఉంది కాబట్టి ఒకవేళ జరిగితే ఇలా మనము ముందుకేళ్ళడం కన్నా వెనక్కి వెళ్లి మనము ఏవైనా క్షణాలనీ ఒకవేళ మనము దానిని ఆ అనుభవించాలనుకున్నా లేకపోతే దాని వల్ల మనం సంతోషాన్ని పొందాలనుకున్నా అరే ఇక్కడ మనము లేమే లేకపోతే ఇలా చేస్తుంటే ఇలా జరిగిండేదేమో ఇలా చెయ్యక మనం తప్పు జేసామేమో అన్న క్షణల్ని మనం మార్చగలిగితే కాస్త ముందస్తుగా మనము చేయగలుగుతామేమో అన్నది నా అభిప్రాయం
అవునవును ఏదైతే మనం చెప్తామో ఇలా అంటే కాలయంత్రం ద్వారా మనం పాత కాలానికి లేంటే భూతకాలానికి వెళ్లి మనం మన జరిగిన తప్పులను కావచ్చు లేంటే అలా ఇలా చేసింటే బాగుండే ఇలాంటి కొన్ని అంశాలను మార్చుకోవచ్చు అన్న అంశం లో ఇది వాస్తవమే కానీ కొన్నిసార్లు అనిపిస్తుంటుందింటే మనకు ఎన్నో అవకాశాలు చేజారిపోయి ఉంటాయ్ అలాంటి అవకాశాలను మనం మరీ ఒకసారి ప్రయత్నిద్దాం లేంటే మరీ వాళ్ళని సక్రమంగా ఈ సారైనా మనం మంచిగా చేద్దాం అని ఒక చిన్న ఆలో చనతో మళ్ళీ మనం ఇలాంటి ఒక యంత్రాన్ని వాడుకొని అది మనం సాధించవచ్చు అది అలా చేయవచ్చు అన్న ఒక ఆలోచన రావడమే ఎంతో నూతనంగ అనిపిస్తూ ఉంటుంది నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఇల ఇలాంటి ఒక యంత్రం వడుకొని మన చి చిన్నతనానికి వెళ్ళడము లేకుంటే బాల్యంలోని ఆ ఏదైతే మనం ఆడుకుంటామో లేకుంటే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని సన్నివేశాలు అలాంటి సన్నివేశాలను పట్టి ఉంచుకుందాము అన్ని జరిగిన మన జీవితంలో ఇలాంటి కొన్ని అంశాలను మనం అంటే అక్కడే ఉండాలి అనిపిచే ఇలాంటి అంశాలను మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఉండి మరి సమయాన్ని గడిపి ఆ ఆనందాన్ని మరీ తిరిగి పొందాలని నాకు అనిపిస్తూ ఉంటుంది
అవును అవునవును మీరు ఏదైతే చెప్పారో అలా వెలి ఆనందాన్ని పొందడం అన్నది ఎంత ఒక మనిషి దా అలా జరగాలంటే మనిషి చాల దాని కోసం కృషి చేస్ ఇంకా వారి యొక్క విజ్ఞానాన్ని వారి యొక్క ఆ చదువును ఇంక ఎన్నెన్నో వారిని వారు అ అలాంటివి కాలజ్ఞాన కాలజ్ఞాన యంత్రం చేయడానికి చాలా కష్టపడాలి అన్నది నా అభిప్రాయం కూడ ఇంకా తీసుకుంటే మనిషి అన్నవారు తప్పుల నుంచి నేర్చుకోవడమే చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఎవరై తే విజయాన్ని సాధించారో లేకపోతే ఎవరైతే వారు జీవితాన్ని గొప్పగ కొనసాగించారో అలా చూసుకుంటే మనం ముందుకు వెళ్ళడం కన్నా కూడా వెనకి తిరిగి రావొచ్చు మనకు మీరు చెప్పినట్టు అవకాశాలు ఏదైతే చేజారిపోయాయో దానిని మనము చెక్కదిద్దుకోవడం అలా అయినా చెప్పచ్చు ఇంకా మనము ఎవరి అరే ఒక మనిషి వెళ్ళిపోయాక మనకు అనిపిస్తుంది అదే వీళ్ళతో ఇంకొన్ని క్షణాలు మనం చాలా చక్ చక్కగా గడిపింటే మనకు మన వారికి మనకు మన మనసుకు చాలా ప్రశాంతంగా ఉండేదేమో వారితో ఇంక మనసు విప్పి మాట్లాడితే బాగుండేదేమో మనం ఆ రోజు అలా చే చేసిండకపోవచ్చు అన్న వారితో కూడ యంత్రం అను సహాయంతో మనం వెళ్ళలి వారితో ఇంకాస్త సమయం గడిపితే వారి మనసుకు మన మనసుకు కూడ చాల సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వారు మనకు ఇప్పుడు మనము అ అనుకుంటూ ఉంటాం అరే వారు ఉంటే ఇంకా చాలా బాగా గడి చెప్పే వాళ్ళమేమో వాళ్ళతో క్షణాలు అని ఆ క్షణాలని కూడ ఇలాంటి యంత్రాలతో మనము మన మనసును లేకపోతే ఆ మనకు అనిపిస్తూ ఉంటది కదా ఇలా చేశింటే బాగుండేది అని వారితో గడపడం అయినా ఇంకా ఏదైనా సరే, అలా ఆ యంత్రం ఉంటే ఇలా కూడా చేయొచ్చు అన్నది నా అభిప్రాయం.
అవునవును ఏదైతే చెప్తున్నారో మనకి ఇష్టమైన వారితో కావచ్చు లేంటే మన వాళ్ళతో ఇంకా కొన్నిసార్లు ఏదైనా తెలియని సమస్యలు అంటే చిన్న చిన్న గొడవలు మన స్పర్ధల వల్ల ఇలా చానానే అంటే బంధాలు కావచ్చు, మితృత్వాలు ఇలా చానానే విడిపోతుంటాయి. అలాంటివి మనం ఇలాంటి అంటే ఇలాంటి ఒక పరికరాన్ని వాడి మనం తిరిగి ఆ సందర్భానికో, ఆ సన్నివేశానికో వెళ్ళి అలాంటి తప్పులు మరీ జరగకుండా లేకుంటే అలాంటి మనస్పర్ధలు ఎలాంటివి ఇలా జరగకుండా ఆపి మరి మనం మంచిగా అంటే అలాంటి మిత్రుత్వాలను బంధాలను మరి తిరిగి మనం మంచిగా అలానే స్థాపిచ్చుకొని ఉండొచ్చు అని నాకు అప్పుడప్పుడు వస్తున్న ఆలోచన. ఇంకా కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే ఇంకా బాల్యం, బాల్యం అన్నది అది ఎంతో అంటే అద్భుతమైన అంశం. అందువల్ల నాకు అనిపిస్ స్తది, ఇలాంటి ఒక యంత్రం దొరికితే ఖచ్చితంగా బాల్యానికి వెళ్ళి, ఇంకొద్ది ఇంకా కొన్ని సమయాలు గడిపి అలా ఆడుకొని ఇంకా మళ్ళీ మనం ఆ చి పాఠశాల రోజులకు కావచ్చు, ఇంకా మనం ఆడుకునే సమయానికి వెళ్ళి, ఇంకా అక్కడ ఇంకా కొంత సమయాలు గడి చి ఇంకా జీవితానికి కావాల్సిన కొ ఇంకా సంతోషాన్ని మనం సంపాదిచ్చి, ఇలా ఇలా కొన్ని ఇంకా కొన్ని రోజులు సాగాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక యంత్రము నిజంగా చేయగలిగితే ఇలాంటి ఎన్నో మధుర జ్ఞాపకాలను మళ్ళీ తిరిగి మన జీవి తం లొకి పొందొచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
అవునవును మీరు ఏదైతే అంశం చెప్పారో అది అంగీ కరించాల్సిన విషయమే. ఎందుకంటే చాలా చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారు చదువుతున్న చదువు కూడా వారికి ఇష్టం ఇష్టం అనిపించదు. ఎందుకంటే ఎవరో చెప్పారని, ఎవరి కోసమో ఎవరు ఏమనుకుంటున్నారో అని ఎన్నో విషయాల్ను మనకి ఇష్టం లేకపోయినా సరే వారి కోసం, వారు ఏమనుకుంటరో, సమాజం ఏమనుకుంటుందో, మన తల్లిదండ్రులు ఏమనుకుంటారో అన్న అన్న ఒక ఆలోచనతో మనం ఎన్నో విష విషయాలను మన కోసం చేయడం మానేసి, మనం వారి కోసం కొన్ని విషయాలను చేసింటాం. అది మన మనసుకు కష్టం అనిపించినా, మన మనసును అది తీసుకోలేకపోయినా సరే మనం ఆ విషయాలని చి ఆ కొన్ని పనులను చేసేసి ఉంటాం. కాబట్టి ఒకవేళ అలాంటి యంత్రం కనుక ఉంటే వెనకకు వెళ్ళి ఆ మనకు నచ్చిన విషయాలను మనం చేయడం ద్వారా కూడా మనకు ఒక తృప్తి లాంటిది మనకు కలుగుతుంది. అలా దానికి కూడా మన ఈ యం త్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అన్నది నా అభిప్రాయం.
అవునవును ఏదైతే మనం ఈ చెప్తున్నామో ఇలాంటంటే మనం ఎన్నో అనే అసంతృప్తి లేంటే కొన్నిసార్ల తెలియకుండా ఒక చిన్న బాధలు ఇలాంటివి చాలానే మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలను మనం ఇలాంటంటే మరీ తిరిగి వెనక్కి వెళ్ళి అలా జరగకుండా మనం ఇంకో విధంగా వాళ్ళ వాళ్ళ వాటిని మార్చి చేసుకుంటే మనకు అంటే అలా జరగక్కుండా ఇంకా భిన్నమైన మనకు మనకు ఎదురు కావచ్చు అప్పుడు మనం వాటిని ఇలా కాకుండా ఇంకొక రీతిలో వాళ్ళ నీ మనం పరిష్కరించడం వల్ల మనకు సానుకూలమైన త అవు మనకు సానుకూలమైన మార్గాలు అన్నవి కనిపిస్తాయి. అలాంటి మార్గాల్లో ఉన్నప్పుడు మనం ఇంకా మన జీవితాన్ని అంటే మనం ఆ మనం మరీ వెనక్ క్కి వెళ్ళిన వెళ్ళాం కాబట్టి మనకు ముందు తెలిసి ఉంటుంది ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు అలా జరగక్కుండా మనం ఇంకొక విధంగా మనం చేసుకొని ఇంకా ఉత్తమంగా మనం మన జీవితాన్ని ముందుకు సాగించచ్చు. ఇంకా ఈ కాల యంత్రం అన్నదే ఒక గమ్మత్తైన అంశం ఎందుకంటే మనం మనకు మన సమయానికే కాకుండా ఇంకా ఎ ఎంతటి పురాతన కాలానికైనా సరే లేకుంటె ఎంతటి భవిష్యత్తు కాలానికైనా సరే ప్రయాణం వెళ్లొచ్చు అలాంటి సమయంలో మనమైతే ఇంకా అలాంటి పాత చరిత్రలు ఎప్పుడు చూడకుండా లేదంటే ఆసక్తి ఉన్నప్పుడు అలాంటి చరిత్ర కలిగిన ప్రదేశాలకు లేకుంటే ఆ సం అలాంటి సమయాలకు వెళ్ళి అక్కడిది ఉన్న మనకు పరిస్థితులను అక్కడున్న ప్రాంతాలను తిరిగి ఇంకొక్కసారి చూడాలని అనిపి నాకెంతో ఆసక్తిగా అనిపిచ్చే అంశం
అవునవును మీరు ఏదైతే చెప్తున్నారో అది చాలా ఆ గొప్ప విషయమే ఎందుకంటే మనము తిరిగి అంటే మనము ఏదైతే చేసేసి ఉంటామో మనం ముందుగానే తెలిసి ఉంటది కాబట్టి మనం దానిని మార్చుకోవడానికి ఇలాంటి యొక్క యంత్రాన్ని ఇలాంటి యొక్క అంశాన్ని మనము ఉపయోగించుకోవచ్చు అన్న గురించి మనం మాట్లాడుతున్నం కాబట్టి ఆ ఇది చాలా గొప్ప విషయమే ఎందుకంటే అలాంటి ఒక యంత్రం ఉంటే మనము ఆ మన తప్పులనైనా లేకపోతే మన జీవితాన్ని కూడ మార్చుకునేలాగా ఇది ఉపయోగపడుతుందన్నది నా అభి ప్రాయం ఎందుకంటే మనకు ముందుగానే మనము ఇవంతా చూసేసుంటం కాబట్టి మనకు ముందుకు వెళ్ళడం కన్నా కూడా ముందు ముందు ఎలా ఉంటదో మనకు తెలియదు, ఒకవేళ మనం ముందుకెళ్ళిపోతే ఒకవేళ మనము చేయాల్సిన తప్పులు చాలా చేంజెస్ ఉంటాం మేము మనము, ఇలా చేయ్యకూడదు అనుకున్నవిన మనము ముందుకెళ్ళి చూసేసి ఉంటాం, మనం ఇంకేం చెయలేం కాబట్టి ముందుకు వెళ్ళడం కన్నా కూడా వెనక్ ఆ మనం చేసిన పనుల్ని మనం మార్చుకోవడం అన్నది ఒక గొప్ప విషయము ఇంకా అలా చేయడం వల్ల మనకు మన విజయం కన్నా కూడ మన మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో అదే మనకు గొప్ప విజయం లాంటిది అన్నది నా అభిప్రాయం.
అవునవును మనం ఏదైనా కూడ ఎంత ఎంత చేసినా, ఏం చేసినా, మనం సంతోషంగా ఉన్న ఇప్పుడు మాత్రమే మనం జీవితాన్ని బ్రతుకుతున్నామన్న ఆలోచన లభిస్తుంది. ఎందుకంటే అంటే అనుకుంటాం ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా సంతోషంగా లేని జీవితం వ్యర్థమని నా అభిప్రాయం ఇంక చూసుకుంటే ఈ కాలయంత్రం వల్ల మనం ఇలాంటి కొన్ని చిన్న చిన్న అనుభూతులను తిరిగి పొందడం వల్ల మనం బాధపడిన అంశాలను కావచ్చు లేదంటే మనం ఇబ్బంది కష్టకాలం ఇలాంటి వాటిని కొద్దో గొప్పో మనం మంచిగా మరీ తిరిగి కొంచెం సంతోషమైన వాతావరణంలో గడిపి మన జీవితాన్ని మనం కొంచెం సంతోషమయంగా చేసుకోవచ్చ అని నాకు కూడా అప్పుడప్పుడు అనిపి అనిపించే అంశం ఇది కూడా
అవునవును మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఈ కాలజ్ఞానం గురించి మనకు అనిపించిందే క కుండా ఇలా మనము అన్ని వైపు ల నుంచి మాట్లాడాం కాబట్టి ఇలా జరగడం జరిగితే బాగుంటుందన్నది ఈ నా యొక్క ఆశ ఇంకా ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడాల అనుకుంటున్నారా
అంటే మనం సాధారణంగా చూసుకుంటే ఇలాంటి ఒక యంత్రం అన్నది ఉత్పత్తి అవ్వడం కొంచెం కష్టం ఎందుకంటే ఎన్నైనా అనుకుంటాం కాని మనం పాతకాలానికి కావచ్చు భవిష్య త్తుకు వెళ్ళడం అన్నది కాల నియమానికి ఇది విరుద్ధ దం కాబట్టి అనుకునం ఆశించడం తప్పులేదు కానీ జరగడం కష్టం ఇలాంటివి జరిగితే నిజంగా ఒక అద్భుతంలా అనిపిస్తుంది
అవునవునవును ఏదైతే మన మనం అనుకున్నామో అది అలా